ద హలో హలో నమస్కారం అండి ఆ వినిపిస్తుందండి మీక్ వినిపిస్తుందండి ఆ బాగున్నానండీ మీరు బాగున్నార
బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బన్నామండి ఏం చేస్తున్నారు
మీ మీ వాయిస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి నెట్వర్క్ ఎక్కడ ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మీరేం చేస్తున్నారు
అవునా అండి నేన్ ఏం లేదండి అదే ఇరవై రోజు మ్యా అదే గేమ్స్ గురించి మాట్లాడుకుంటా కూర్చున్నామండి
ఆవై ఏం గేమ్స్ గురించండి ఆ
ఏ బాస్కెట్బాల్ లొ కబ్బడీ ఖోఖో కబ్బాడి ఖోఖో దాని గురించి అన్ని చిన్నప్పుడు ఏం ఏం గేమ్ అవునండి కొన్ని గేమ్స్ ఆడతామండి
ఆహా కొన్ని గేమ్స్ అంటే అన్ని ఏవే వాడతారండి మీరు కొన్ని గేమ్స్ అంటే ఓ బాస్కెట్
అ నా బాస్కెట్ అవునండి నేను యూనివర్సిటీ ప్లేయర్
ఓ అబ్బాబో అవునా అండి యా ఇన్స్టిట్యూట్ యా యూనివర్సిటీ ఆడినార్ అండి
నేను వచ్చేసి ఎస్కే యూనివర్సిటీకి అడనంది
ఓ చాలా గ్రేట్ అండి మీరు బసోడ ఎప్పడి నుంచి ఆ పర్లేదండి ఎప్పుడు నుంచి ఆడుతున్నారండి
నేను కాలేజ్ డేస్ లో నించండి
ఓ కాలేజ్ డేస్ నించే కాలేజ్ అంటే ఎప్పుడు అండి డిగ్రీ కాలేజ్ చెదివెటప్పుడా
ఔనండి
య ఎట్ల అండి బాస్కెట్బాల్ ఎలా ఆడతరు నాక్ ఉవ్ దాని గురించి ఎక్కువ తెలీదు ఎలా ఆడతారో చెప్తారా కొద్దిగా
అ ఒ చేసి ఆ ఫైవ్ మెంబర్స్ ఉంటారండి టీమ్ లో
ఆహా
ఓకెనా ఆపోజిట్ టీమ్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు కోర్ట్ లో ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు ఎమన్నా ఇంజూరీ అయితే ఎక్స్ట్రా ప్లేయర్స్ టూ త్రీ మెంబెర్స్ ఉండొచ్చు బట్ కోర్ట్ లో ఉండల్ ఆ సెవెన్ మెంబర్స్ బట్ కోర్ట్ లో ఆడల్ సుండేది ఫైవ్ ఫైవ్ మెంబర్స్
ఓహో ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఆ ఔనౌలెండి మ్
ఇది ఓ చ్ ఇస్సి అప్ ఆ ఎవరాపో ఆ అప్ ఆ-అపోనెంట్ టీమ్ లో మనం బాస్కెట్ ఎలా ఏసేసొస్తే
ఆహో అవున్ మనం బాల్ తీసుకుపోయి అపోనెంట్ బాస్కెట్లేస్తే ఒక పాయింట్
ఔనండి
మన్దాంట్లో ఏస్తే ఇంగోక పాయింట్ ఆ అండి
అవునండి వాళ్ళు డిఫెన్స్ చేస్తారు వాళ్ళు మ అ మననుంచి బాల్ తీసుకబోవడానికి మనకడ్డమడ్డము రావడము పిక్కోబోవడానికి రావడం అలా ఏదో ఒకటి చేస్తా ఉంటారు బట్ మేము క్రాస్ చేస్కోని ఆ బాల్ తీసుకొని పోవాలా
అంతేలెండి గేమ్స్ అన్నాగా మల్లలాంటివి ఉంటాయి మధ్యలో అడ్డుగోడలనేవి అట్లాగా ఉంటాయి కాబట్టి మనం తప్పించుకొని ఏస్తేనే కాండి ఆ గేమ్ అనేది
అవునండి మళ్ళీ ఎమన్నా ఒకవేళ్ బాల్ పళ్ళేదంటే రీబౌండ్ తీసుకుని బాలెయల్ల
ఓహో
మైఫిన్ కైసే ఇ-ఇఫ్ ఇన్ కేస్ ఏమన్న అపోనెంట్ టీమ్ వాళ్ళు ఎక్కువ క్లోజ్ గా రావడము టై ఎ చే టచ్ చేయడము కొట్టడము అలా చేస్తే హా ఆ ఆ ఆ ఫౌలు సాప్ ప్పుడు మనము ఆ హ్ గదే ఆ అ క్వా కోచ్ కిన్ఫార్మ్ జేసి ఆ కొట్టాడు
ఔనౌలేండి ఆ అంటే వాళ్ళు ఉంటారు గదండి అంపైర్ లాల్ రే డి ఉంటరు వాళ్
వాళ్ళు చెప్పారండి వాళ్ళు చూస్తా ఉంటారు బట్ త్ కొట్టిండని మనగ్గదా తెలిసేది ఒగొట్సారి తెలుగోగుంట అట్ల ఒకోసారి బాల్ లెస్తా ఉన్ బాలెస్తా ఉంటాము ఒచ్చేసి బాల్నొకటే కొట్టాలి ఒచ్చేసి చైన్ గుడా గొట్టేస్తే
ఆ అవునులేండి చేయ్ కొట్టేసి మళ్ళీ ఏదన్నా ఇంజురీస్ ఎక్కువైతాయ్
హా స్పీడ్ లో ఒస్తాఉంటారా కొంతమంది త్ త్వరగా బా త్వరగా ఆ కొట్టేయడము లేకపోతే ఏదోటి చేస్తా ఉంటారు గదా అండి సో అప్పుడు చెప్పినా
ఎక్కడన్న రన్నింగ్ బోతన్నారండి మీరు
లేదండి బల్ పీక్కోవలనేసి
కాదు కాదండి ఆయ్స్ బడతన్నారు కదా ఎక్కడో రన్నింగ్ బొతన్నారేమోనని అడుగుతున్నా
లేదండి వాక్ జేస్తా ఉంటాం డైలీ తినేసి హా మీరె ఆ హ్యాబిట్ ఏం లేదండి వాక్ చేయడం త్
అది లేదంని నార్మల్గా తినేసి పడుకోవడమే అండి
అట్ల తిని పడుకుంటే బొజ్జో
ఆహా అట్లేం లేదండి మేము రోజు కచ్చితంగా గ్రౌండ్ పోతామండి గ్రౌండ్ కు వెళ్ళి రోజు రన్నింగ్ కొడతాము ఎక్సర్సైజ్ చేసుకుంటాం కాబ టి మాకు పొట్టనేది ఏం రాదండి
ఔనా అండి ఓహో చాలా మంచి లక్షణాలే మంచి లక్షణాలే ఉన్నాయండీ మీకు
డైలీ మార్నింగ్ ఒక ఐదు గంటల కల లేసి డైర్లీ జాగింగ్ వెల్ అండి ఒక నా రెండు కిలోమీటర్లు అలా
హవునండి
మళ్ళా తర్వాత రన్నింగ్ కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటాము కొద్దిసేపు ఉమ్ అల ఎక్సర్సైజ్ చేసుకునేటి మాకు బాడీ అనేది ఫిట్ గానే ఉంటుందండి ఎప్పుడు
ఓకే ఒక్కోరు బాడీలో ఒక్కో డిఫరెంట్ కదాండి కొంతమం ది కొంచమూ ఆ కూర్చొని తిన్నా లావయిపోతారు
అవునవునండి కొంతమంది అదే అండి అట్లా
అ మేమచ్చేసి మళ్ళీ ఊమ్ ఖో ఖో
ఓ ఖోఖో ఖోఖో కూడా ఆడతారండి మీరు
అది స్కూలింగ్ లో ఆడదంట అండి అది ఏదో అమాస పున్నానికి
ఓ స్కూల్ నుంచే అలవాటు అయితే మీ
అవునండి మీరు మీరు ఏమేమి గేమ్స్ ఆడతారండి
నేను నార్మల్గా అయితే అన్ని గేమ్స్ ఆడతానండి నాకు ఫేవరెట్ ఏంటి క్రికెట్ అండి
అవునా క్రికెట్ గురించి చెప్తారాండి నాకు అంతగా క్రికెట్ నేను ఎక్కువ చూడ్ను నాకి తెలిదు
అవునా క్రికెట్ మన ఇండియాకే మెయిన్ ఏం కదండి దాని గురించి కూడా తెలీదా మీకు
ఏమో అండి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఆ గేమ్ మీద చెప్తారా నెక్స్ట్ నె నెక్స్ట్ టైము మ్యాచ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు వాచ్ చేస్తా మీరు
ఆ ఆ ఖచ్చితంగా ఖచ్చితంగా అండి మేము రో ప్రతిరోజు ఆడు కుంటామండి గ్రౌండ్ లో ఊ ఊ ఆ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాండి మీకోసం మొత్తం టీమ్ లో రెండు టీములు ఉంటాయండి ఖచ్చితంగా రెండు టీముల్లో అప్ ఒక టీమ్ లో పదకొండు పదకొండు మంది మెయిన్ ప్లేయర్సు
ఉమ్
మంది పదకొండు మంది ప్లేయర్స్ ఇంకో టీమ్ లో పదకొండు మంది ప్లేయర్స్ అండి ఇంగా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కనీ మా మే మాడేది మామూలు గల్లీ క్రికెట్ కాబట్టి ప సరిపోతారండి పదకొండు పద కొండు మంది
ఒకే
ఊ ఇంకా నార్మల్గా టాసేసి టాస్ విన్నైనోళ్లు బౌలింగ్ బ్యాట్ చూస్ చేసుకుంటరు
ఒకే
చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌలింగ్ తీసుకున్నోళ్ళు ఫీల్డింగ్ కెళ్ళిపోతారు బౌలింగ్ చేయడానికి ఇంకో బ్యాటింగ్ తీసుకున్నోళ్ళు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఎంత ప్లాన్ చే కాని ఎట్ల ఎట్లా ఎవరు ఏం పోవాలి ఫస్ట్ ఎవరు పోవాలా అవన్ని ప్రాక్టీస్ జేసి ఎ మాట్లాడుకొని ఇంగ అంత
క్కరు ఉండాలి
అంటే ఇంకా వాళ్ళ బ్యాటింగ్ టీమ్ వచ్చి బ్యాటింగ్ ఆడతారు వీళ్ళు బౌలింగ్ బౌలింగ్ వేసి కంట్రోల్ చేద్దామని చూస్తారు స్కోరు తర్వాత వాళ్ళు మ్ రన్స్ కొడతారండి ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ ఉంటది కాబట్టి వాళ్ళు ఇంక రన్స్ కొట్టిన దానికంటే మనం ఒక రన్ని ఎక్కువ కొట్టాలండి బౌలింగ్ చేసిన టీము
ఐ మీన్ రన్ అంటే ఎట్లా ఇప్పుడు కొంత మంది బాల్ ఇంత లాంగ్ వెళ్తే ఇంత సిక్సు
ఆ అది ఉంటాయండి అంటే నార్మల్ గా ఇంటర్నేషనల్ అయితే ఉంటాయండి సెవెంటీ ఫైవ్ మీటర్స్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ అలా ఉంటాయి కొన్ని బౌండరీస్ హలో
మ్ ఐ మీన్ ఎంతలాంగ్ కొడితే అన్నేసి పాయింట్స్ ఆ అండి
ఆహా అట్లెం ఉండదండి నార్మల్ గా ఒక బౌండరీ ఉంటుందండి అది అంతా ఫిక్స్డ్ బౌండ్రీ అని దానికి దాని అవతల అంటే టాస్ పోయి పడి బయటపడింది అనుకోండి బౌండరీ బయట సిక్స్ గా పరిగణిస్తారు అదే దొర్లు కుంటూ కింద దొర్లుకుంటూ బౌండరీ తాకిందంటే ఫోర్ ఇస్తారు ఇంకా ఒకవేళ బౌండరీ టచ్ కాకుండా గ్రౌండ్ మధ్యలోనే ఉందనుకోండి అప్పుడు మనం రన్ అంటే వికెట్ లో ఇన్ బిట్వీన్ వికెట్స్ ఉంటాయిండి దాని మధ్యలో ఎన్ని రన్స్ తిరిగి బ్యాట్స్మెన్స్ అన్ని రన్లు అండి మ్ అందులో మధ్యలో క్యాచ్ అవుట్ రన్ అవుట్ వికెట్ అన్ని చాలా ఉంటాయండి అవుట్ బ బ్యాట్స్మెన్ అవుట్ చేయాలంటే
హమ్ మళ్ళీ ఒక ఒకవేళ వీళ్ళు బాల్ పట్ వేసుకుంటే ఇంగ ఆ వికెట్ అవుట్
మ్ అంతే అండి టాస్ బాల్ ఒకవేళ బ్యాట్స్మెన్ కొట్నప్పుడు టాస్ పట్టేసుకున్నారంటె క్యాచ్ అవుట్ అయిపోదండి
ఓకే అది ఫస్ట్ బ ఫస్ట్ బ్యాట్ కి తనది బాల్ పట్టేసుకున్నారన్నా కూడా అవుట్
ఆ ఫస్ట్ బాల్ పట్టేసుకున్నా లాస్ట్ బాల్ పట్టేసుకున్నా అవుట్ అండి పట్టేసిన ఫస్ట్ బాల్ హ మళ్ళీ ఇంకొకసారి ఆడటానికి ఉండదండి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కె నెక్స్ట్ మ్యాచ్కే అండి
హా అవునండి ఓకే ఉమ్
ఇంగ వికెట్ ఇంకా వికెట్ ఉంటుందండి నార్మల్ గా బౌలర్ వేసినప్పుడు వెనకాల వికెట్లు ఉంటాయి కదండి బ్యాట్స్మెన్ వెనకాల డైరెక్ట్ బాల్ పోయి పడిందంటే బ్యాట్స్మెన్ టచ్ చేయకుండా వికెట్ పడిందంటే అవు అది వికెట్ అవుట్ అండి ఇంక క్యాచ్ అవుట్ క్యాచ్ పట్టినప్పుడు క్యాచ్ అవుట్ ఇంకా రన్ను తిరిగి రన్ను తిరిగేటప్పుడు ఒకవేళ బ్యాట్స్మెన్ ఇంకా క్రాస్ కాక ముందు రా లైన్ ఉంటంది ఫ్రీజ్ అని ఉంటు
లైన్ క్రాస్ కాక ముంచే బాల్ ఏమన్నా వచ్చి అ
బాల్ ఆ ఫీల్డర్ అంతే అవుట్ అండి అప్పుడు
అఓ ఒకవేళ బాలేసేటప్పుడు అది కట్టి మూడు ఉంటాయి గదా దానికి పడితే అవుట బౌలర్ అవుటా బ్యాటర్ అవుటా
బ్యాట్స్మనే మె బ్యాట్స్మెనే అవుట్ అండి. బౌలర్ అవుట్ కాడండి ఎప్పుడు.
అవునా
బౌలర్ అవుట్ చేద్దామని చూస్తుంటాడు కా కి బౌలర్ అవుట్ కాడండి బ్యాట్స్ మెన్ అవుట్ కాకుండా ఉండాలనుకుంటాడు.
ఇంకేయలేదు గదా అయిపోయి అక్కడ
రాంగ్ వే లో వేస్తే నోబాల్‌ ఇస్తారండి బౌలర్ సరిగ్గా యేయకుంటే మ్ ఆహ్ ఆ మీరు మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములండి
ఆహ్ మీకు ధన్యవాదాలండి. టామండి బాయ్ అండి